హలో
హలో నమస్తే అండి హలో హలో నమస్తే అండి
అ వినపడుతుందా అండి
ఆ వినిపిస్తుందండి మీకిన్పిస్తుందా
ఆ వినపడుతుందండి
నమస్తే అండి
నమస్తే అండి ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు బాగున్నార
ఆ బావున్నానండి
ఉమ్ తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు
ఊ తిన్నామండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడే ఇందాకనే తిన్నాము కూర్చున్నాన్ అలా
అవునా అండి ఇప్పుడు మీరు ఇప్పుడు వేసవి కాలంలో మీరు ఏం చేస్తున్నారండి ఎండలకీ బైట్ కెక్కడికైనా వెళ్తున్నారా
లేదండి ఇంట్లనే ఉంటున్నాం ఇగ చాలా ఎన్ ఎండలు ఎండగా ఉంది బయట మొత్తం
అవునండి ఇప్పుడూ నలభై నుంచి నలభై ఐదు డిగ్రీల వరకు ఈ ఎండ చాలా ఉంది కదా అండి
అవును
అందుకేనండి బయటికెళ్ళలేకపోతున్నాం
ఉమ్ నలభై డిగ్రీల వరకు చాలా ఘోరంగా ఉందండి బయట
అవునండి ఈ వర్షాలు ఉమ్ సరిగ్గ పడడం లేదండి మీ సైడ్ పడుతున్నాయా అండి
ఆ ఒక్కసారి పడిందండి అంతే గాది దుమానము వర్షం చాల ఒక్కసారికే చాల పెద్దగా వచ్చిందండి ఇక్కడ
అవునా మనము ఇప్పుడూ ఈ వేసవికాలంలో జ ఈ ఎండలకు చాల జాగ్రత్తగా ఉండాలండి మీరేమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారా అండి
ఆ తీసుకుంట్నామండి అవు నీ నీళ నీల శాతం ఎక్కువ తీసుకోవడం ఇగ బయటికెళ్తే ఇగా ఏదన్నా స్కార్ఫ్ లాగా లేకపోతే ఏదన్నా చున్నీ లాగా అవి కట్టుకుంటున్నామండి ఇగ తల మీద ఇంకా ఆ కొబ్బరి నీళ్ళూ, కీరా కివి ఇవన్నీ నీళ్ళ శాతం ఎక్కువున్నా పండ్లు హారం ఇవన్ తీసుకుంటున్నామండి మీరు
అవునండి మేమ్ కూడ తీసుకుంటున్నాము మేం కూడా కలింగరకాయ అంటా ఊ దోసకాయ అంట కీరా ఇంకా చాలా రకరకాల పండ్లన్నీ తీసుకుంటున్నామండి ఎక్కువ నీటి శాతం ఎక్కువ ఉన్నా ఆ ఫ్రూట్సే ఎక్కువగా తింటున్నామండి ఎందుకంటే ఇప్పుడు ఈ ఎండలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా అండి అందువలన అవే తీసుకుంటున్నామండి
ఉ
ఇంకా ఈ మనము ఈ ఫ్రిడ్జ్ వాటర్ తాగడం కంటే మనము ఎక్కువగా కుండ నీళ్ళే తాగాలండి. మీరు ఏవీ తాగుతారండి
కుండ వా కుండ నీళ్ళ అండి అవే కదా ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుతుంది.
అవునండి. మనం కుండ నీళ్ళే తాగాలండి. ఫ్రిడ్జ్ వాటర్ కన్నా అది కాక మనం ఇప్పుడు బాటిల్లో పెట్టుకుని తాగుతుంటారండి కొంతమంది అలా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదండి. కాబట్టి మనం కుండ నీళ్ళ అనేదే ఎక్కువగా తాగాలండి.
చెప్పతూంది
ఇంకా మీరు ఏమైనా జాగ్రత్తలు అనేది తీసుకుంటున్నారా అండి.
మ్ ఆ అంతే అండి ఇక బయటికి వెళ్తేనే ఇక ఇంట్లో ఉంటే ఇక ఆ కుండల నీళ్ళు ఇవి ఇక ఎక్కువ పల్లహారాలు తీసుకుంటున్నామ అండి ఇగ ఇంట్లో ఉంటే ఇగ ఇంట్లో బయటిక వెళ్ళినా కూడా
అదే కాక ఇంకా ఇప్పుడు ఈ వేసవికాలంలో మనము బయటికి వెళ్ళకుండా మేమైతే చెట్ల కింద కూర్చొని అందరు కలిసి కూర్చొని అష్టాచమ్మ ఇట్లా బంతి ఆట పిల్లలతో కలిసి ఆడుకుంటున్నామండి. మీరు ఆ అలా ఏమైనా చేస్తున్నారా అండి.
ఆ చేస్తున్నామండి అలానే మా ఇంటి దగ్గర కూడా చాలా చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళతో మంచిగా సాయంత్రం అవ్వగానే కొంచెం తగ్గుతాది కదండి ఐదరు గంట ఆరు గంటలకలా ఎండా అనేది ఇక్కడ సిటీలో మరి చెట్ చెట్లు అంతగా ఉండవండి మా సైడ్ ఇగ ఆరు ఆరు గంటల కల ఆరు ఆరున్నర కల చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఇక అప్పుడు ఆడుకుంటామండి బంతాటలు లేకపోతే షట్ తెలిబి
అవునండి మనం ఈ ఎండ త్రీ ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉండే మధ్యానం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది కదండి ఆ టైమ్ లో మనం బయట తిరగడం మంచిది కాదండి
అవునండి లేకపోతే ఇక ఎండ దెబ్బ తాకుతే ఇక చాలా రోజులు కోలుకోలేకపో తం అండి చాలా మందికలానే అవుతుందిప్పుడు
అవునండి ఇప్పుడు ఏం ఈ ఎండ దెబ్బ తగిలితే ఇంక కళ్ళు తిరిగి పడిపోవడం చాలా మంది జరుగుతున్నాయంండి అందుకే బయటికి ఎళ్ళకూడదండి
అవునండి ఇంకా చాలా మంది హాస్ పిటల్ బిల్లు కూడా దానివల్ల ఎక్కువ ఖర్చు అయిపోతుందండి
అవునండి అందుకే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఆ తల మీద ఏదైనా చల్లని గుడ్డ లేదా తలపైన టోపి గొడుగు ఇలాంటివి తప్పనిసరిగా ఉపయోగించాలండి మీరేమైనా ఉపాయోగిస్తారండి
ఆ చేస్తామండి గొడుగు కూడా మనకి మొత్తం ఆ ఎండ దె ఎండ దెబ్బ తాకకుండా కాపాడుతుందండి ఇంకా తటిగుడ్డ కూడా ఇక అవ అవన్నీ తీసుకొని వెల్ చూసుకుంటాం అంటే బయ బయటికెళ్తే
అవునండి ఇంకా పిల్లలు ఇంకా ముసలివాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా బయట తిరక్కోకుండా ఉండాలండి
అవునండి బయటికి వెళ్ళకపోతే మంచిది
అవునండి ఇంకా ఈ వేసవికాలంలో మనం ఎక్కువగా మజ్జిగా కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం ఉ ఇలాంటివి ఏమైనా జ్యూస్ తాగాలండి ఈ బయటా అమ్మే జ్యూస్ కంటే ఇలాంటివి తాగడం చాలా మంచిదండి
అవునండి ఇంకా చెక్ ఆ షుగర్ కెన్ అదే అంటారు కదండి చెక్ క్కర్ది అది కూడా తాగడం మంచిదండి ఆ బ్లడ్ అనేది కొంచెం పెరుగుతుంది
అవునండి చెరుకు రసం తాగడం వల్ల చాలా ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చండి
అవునండి ఎండకాలం ఇంకా మంచిది అది
అవునండి ఇంకా అలాగే ఫ్రూట్స్ దానిమ్ దానిమ్మ పండు ఇంకా ఉమ్ చాలా రకరకాలయిన కివి అంటా ఆపిల్స్ అంట ఇలాంటివి తినడం వల్ల కూడా మనకి చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతామండి
అవునండి ఇంక అన్నం తిన్నాక అట్టికాయ తింటే ఇంకా మంచిది అంటారు అరుగుతది అంటే జీర్ణం చేయడానికి
అవునండి ఇంకా ఎండలోకి వెళ్ళేటప్పుడు మనం చాలా పలుచగా ఉండేటివి అలాగే మనకి కాటన్ దుస్తుల నేటివి ధరించ్ చాలండి ఈ ఎండలకి
అవునండి అప్పడికే లేకపోతే ఇగా మొత్తం చెమట చెమట ఎట్లానే ఉంటదండి
అవునండి అలాగే ఇంకాం ఈ ఎండాకాలంలో ఈతకు అలా అంటే బయట చెరువుల్లోకి అలా వెళ్తున్నారా అండి మీరు మీ పిల్లల్ ఎవరైనా
అహ్ ఊర్లో ఉంటే వెళ్తుండే అండి
అవునండి ఇంకా మేమైతే ఈ వేసవి కాలంలో చిన్న పిల్లల్ని ఈతకి తీసుకెళ్ళీ వాళ్ళ కోసం చల్లగా ఉండడానికి అప్పుడప్పుడు అలా తీసుకెళ్తుంటామండి
అవునండి మేమ్ చిన్నప్పుడు మంచిగా చాలా ఆ ఊర్లో ఉంటే మంచిగా ఈత కొట్టడానికి మహా అంటే ఒక రెండు గంటల అక్కడే ఉంటుండే మంచిగా
అవునండి ఇంకామ్ శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండటాని మనం కనీసం రోజుకి ఎనిమిది నుంచి పది గ్లాసులు నీళ్ళు తాగాలండి మీరు తాగుతున్నారా
ఆ తాగుతున్నమండి ఒక లీటరై ఆ లీటర్ రెండు లీటర్ల వరకయినా తాగుతున్నామండి రోజు ఎక్కువ శాతం నీళ్ళ కంటెంట్ మన శరీరంలో ఉంటే మంచిదన్ చెప్పారండి డాక్టర్లు కూడా
అవునండి మనం ఈ వేసయ కాలంలో ఎక్కువగా ఆరు లీటర్ల వరకు తాగాలండి నీరనేది ఖచ్చితంగా మన బాడీక వసరం అండి అది
అవునండి
ఇంకామ్ ఊమ్ పుచ్చకాయ దోసకాయ కర్బూజ ఇట్లాంటివి నీటి శాతం ఎక్కువ ఉన్న పనులని మనం ఆహారంగా తీసుకోవాలండి
కా డ్రై ప్ అ ఖజూరా గూడా మంచిదండి ఇంకా ఖజూరా బెల్లం బెల్లం కూడా ఇంకా మనం తింటే దానిక్కూడా మన శరీరానికి బాగా పన్ జెస్తద్ అన్నారు రక్త రక్త ప్రవేశం కోసం
అవునండి దాన్ని తినడం వల్లన్ కూడా మనకి రక్తం అనేది బాగా పడుతుందండి
చిల్లా నువ్వుల్లడ్డులు బెల్లమేసి అ ఖజ్జుల ఖజ్జురతో డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ లడ్డు అన్ ఈలా చాలా చాలా చాలా రకాల్ ఉన్నాయండి బయట లేకపోతే మనం ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు యూట్యూబ్ చేసుకుంటూ
అవునండి నిజమే అండి మీరు చెప్పింది ఇలా చాలా రకరకాల లడ్డూలు తినడం వల్లన మనకి రక్తం అనేది బాగా పడుతుందండి ఈ రోజు మనం చాలా విషయాల్ తెలుసుకున్నామండి చాలా మంచి విషయాల్ తెలుసు అన్నాము ఉం ధన్యవాదాలండి